వినిప్
ఆ వినిపిస్తుంది.
మొదలెడదామా
ఆ అవ్ మొదలు పెడదాం ఏం చేస్తున్నారు.
సబ్జెయమంట హ నా కంప్యూటర్లో ఏదో పని చేసుకుంటున్నాను.
ఇవాళ పేపర్ చూసావా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా పెంచడానికి కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రకటించింది తెలుసా
అవునా ఏంటది
ఆ ఒక్క నిమిషము అది వింత కాదు ఆ భవిష్యం గురించి ఆలోచించి దక్షిణ భారతదేశపు వృధుల సంఖ్య పెరిగి యువతుల సంఖ్య తగ్గుతోంది అందుకనే ఫర్టిలిటీ రేట్ పెంచేలా చేస్తున్నారు ఏప్రిల్ ఒకటి నుండి ఆ ఆంధ్రప్రదేశో లేదంటే భారత ప్రభుత్వము తెలీదు ఆడవారికి ఒక హెచ్ఐవి సారీ హెచ్ఐవి కాదు యుఐవి ఇవి అన్నారు ఫ్రీగా క్యాన్సర్ రాకుండా అవునా
క్యాన్సర్ ందాన్నారు చిన్న పిల్లలకు కూడా ఏమి పెది
హెచ్పిి వి వ్యాక్సిన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిదిన మొదలు పెట్టారు
మొదలుపెట్టారు అవును నేను చూశాను దానిని చాలా చిన్న పిల్లలకు ఆ వ్యాక్సిన్ను మన ముఖ్యమంత్రి గారే వచ్చి ప్రారం ప్రనించారు దానివి
ఆ
మరియు నువ్వు చెంటావు కదా
ఆ
పూజా మంది
చాలా మంది ఈ వ్యాక్సిన్ చెప్పండి
ఫర్టిలిటీ రేట్ ఫర్టిలిటీ రేట్ పెంచడానికి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి నుంచి ఇరవై ఐదు వేలు కూడా ఇస్తున్నారంట కదా
అవునా ఈ విషయం నాకు తెలీదు
ఈ ఇవ ఈ మధ్యనే పత్ర వార్తా పత్రిక ఇక్కలో చదివాను నేను
ఓ అవునా నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన మీ దేని గురించి
ఇలా ఆ మూడో సంతానం లేదా ఆ పైన సంతానం కలిగితే ఆ ఒక కుటుంబానికి ఇరవై ఐదు వేలు ఇస్తారంట కదా ఇది ఆ దీని మీద మీ అభిప్రాయం ఏడి
అది మంచిదని నేను అంటాను ఎందుకంటే పిల్లల్ని కనడం సులువైన పనే కానీ పెంచడం కాదు అది ఇప్పుడున్న ఖర్చులకి
పెంచడం అయితే అప్పటికప్పుడు మంచి ఉద్దేశమే కానీ ఆ ఇరవై ఐదు వేలు అప్పటికప్పుడు వాడేస్తారు మరి పిల్లల్ని పెంచి పోషించడానికి ఏం పెట్టటి వాారు
వాళ్ళకి అందుకే ఆ విలువలు నేర్పించాలి
విలువలతో పాటు ఆ డబ్బు ఎలా సంపాదించాలో కూడా నేర్పించాలి కదా
మన ప్రభుత్వం అలాంటివి చెయ్యవు మనకి ఎక్కువ తెలివి వచ్చేస్తే ఎక్కడ వాళ్ళ అవసరం మనకుండదేమో అనాలోచించ తక్కువ వాళ్ళగా ఉంచడానికే చూస్తున్
నిజమే అది కూడా మరియు భారతదేశం యొక్క జనాభా చాలా ఎక్కువుంది కదా మరియు పైగా ఆ యువత యొక్క జనాభా మాత్రమే చాలా ఉంది మీతా మిగతా వయసు వాళ్ళతో పోలిస్తే నీకేమనిపిస్తుంది ఇలాంటి పతకాలు
నిజమే హ్మ్ ఇలాంటి పతకాలు పెట్టడం వల్ల ఆ ప్రజలను మోసం చేస్తున్నారు అంటే వారికా డబ్బులు మళ్ళీ వేరే ప్రభుత్వం నుంచి తీసుకొని దాని వల్ల ఇంకా అప్పుల్లోకి వెళ్ తున్నారు లేదంటే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు కానీ వాళ్ళు మా ప్రజలకు ఎటువంటి సహాయము చెయ్యట్లేదు అంటే వాళ్ళ పైన ఆధారపడి కా కాకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏదైనా చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పైన మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పైన మీ అభిప్రాయం ఏమిటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై నా అభిప్రాయం ఏంటంటే కొంతమంది అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలను తీసేసుకుంటుందని నాకేమనిపిస్తుందంటే అన్నియూ కొన్ని ఉద్యోగాలు మాత్రమే తీసేసుకుంటది మిగతా మనం చేయగలిగిన ఉద్యోగ ఉద్యోగాలని ఏం తీసుకోలేందు లైక్ ఆ ఎలాంటివంటే చేతితో చేసే పనులు మనం ఆ మనం చేతులు కా ళ్ళు ఆడించి చేసే పనులు
అలాంటి వాటి కోసమే కదా ఎట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను యూజ్ చేసుకోని రోబోట్స్ లను తయారు చేస్తున్నారు
రోబోట్స్ ఆ రోబోట్టులను కూడా మనమే నడిపించాలి కదా
ఈ మధ్య అంతా ఆటోమేషన్ అయిపోయింది ఆ ఆటోమేషన్ కి కూడా ఏ ఐ నే యూజ్ చేస్తున్నారు నిజంగానే ఏ ఐ రావడం వల్ల చాలా మందికి ఆ పని లేకుండా పోతుందని నా అభిప్రాయం మీరేం అంటారు
నిజమే కానీ ఆ ఏ ఐ ని నడపడానికి కూడా మన యొక్క ఆ జాబు కావాలి కదా
అది అందరి పని కాదుగా అంటే ఒక డ్రైవర్ ఉద్యోగాన్ని తీసుకోండి ఆటోమేషన్ కార్ డ్రైవర్స్ వచ్చేసాయి ఇప్పుడు ఎంతమంది డ్రైవర్స్ అన్ ఎంప్లాయిడ్ అయ్యిండొచ్చు ఆలోచించండి అదింక్ కా మన బ్రో భారతదేశంలో కొన్ని తాగలేదు అంటే మొదలవ్వలేదు ఒకవేళ మొదలైతే మీరే ఊహించచ్చు అలాంటివి చాలానే ఉన్నాయి రెస్టారెంట్ లో వెయిటర్ గా పని చేేసేవి
కానీ మషీన్తో మనం ఆప్యాయతగా ప్రేమతో మాట్లాడలేము కదా
అక్కడ సమస్థకు పనవ్వడమే ముఖ్యం కానీ మనుషులు భావోద్వేగాలు కాదు
ఇంచెల్ ఇంటెలిజేన్స్ ని
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ని
బ్యాన్ చేయాలి
అది అవ్వని పని దాన్ని మనము మన వాడే వాడుకని తగ్గించాలి మనము ప్రతి చిన్నదానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేదంటే వచ్చిన సాఫ్ట్వేర్ పని డెవలప్ అవుతున్నాము కానీ మన బుర్రని మనం వాడట్లేదు గటిగా మాట్లాడితే ఏది ఆ ఏది కావాలన్నా సరే ఏ చిన్న పనికైనా సరే మనకు తెలియంది ఏదైనా సరే అడిగేస్తున్నాము మనం అడుగు స్తు ప్రతి సా విషయానికి సంబంధించి అక్కడ ఆ డేటాని కలెక్ట్ చేసి ఆ ప్రాసెస్ చేయడానికి ఎన్ని చాలా ఎక్కువ వాటర్ ని తీసుకుంటున్నా
అవునవును అది నిజమే అది నేను చదివాను ఒక వార్త పత్రికలు
అవు
ఇంకేంటి విశేషాలు
మీరే చెప్పాలి
సాయంకాలపు భోజన మయి
సాయంకాలపు భోజనము అంత తొందరగా అవ్వదు ఇది ఇంకా సాయంకాలం స్నాక్స్ తినే టైం లాంటిది
అవును చిరుతింలు తినాలి ముందుగా అతర్ంత పూజనంచి
అవును
అంతే మరి ఇంకేంటి విశేషాలు చెప్పాలి మీరే
ఇంకా విశేషాల మీరు మీ వేసవ కాలం సెలవుల్ని ఎలా గడిపేవారు
మేము మా వేసవకాలం సెలవలను మా అమ్మమ్మ గారింట్లో గడిపే వాళ్ళము మా అమ్మమ్మ గారి మనవళ్ళతో మనవరాళ్ళతో అంటే మా అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్లతో సరదాగా సరదా గడిపే వాళ్ళమా
మీరు ఎక్కువగా ఆడుకునే ఆట ఏమ ఉంటుంది
మముకుగాడ్ ఆకునే ఆట దాగుడు మూతలు హై ఇంగ్లీ ఆంగ్ ఆంగ్లంలో హైడెన్ సిక్ అనేదరు
అలాగే మీరు ఎక్కువగా ఎక్కడా దాకునేవారు ఆ ఆటలో
నను ఎక్కువగా మా పక్కింటి వాళ్ళు మా పక్కింటి వాళ్ళ ఇంట్లో దాంచదన్ని
అక్కడైతే ఎవరుూ కనిపెట్టరనా నేనైతే ఎక్కువగా చెట్ల ఎక్కేసేదాన్ని
చెట్లు మీరు చెట్లు ఎక్కగలుగుతారా త్వరగా అంటే
అఓకేదాన్ని ఆ వాళ దూ లెక్క పెట్టేమని ఆ
నేను చె చితే ఇక్కలే న చ న చెట్ట
మీరు
పోతానేమో అని భయం వేస్తుంది నాకు
ంటలా
నా మాటలు వినిపిస్తున్నాయా మీకు
ఆ
నా మాటలు మీకు వినిపిస్తుంది
వినిపిస్తున్నాయి హలో
నా మాటలు మీకు వి వినిపిస్తున్నాయా